హలో
హలో
ఏం చేస్తున్నావ్
ఏం చేయట్లే
ఎందుకు ఏం చెయట్లే ఏదో ఒకటి చేయాలిగ
పని లేదు చేయడానికి పని లేదు
తిన్నావా
లేదే ఇంకా తినాలి తర్వాతికి ఒక నైన్ కి టెన్ కి
మ్ హు
తిన్నవ నువ్
ఇంకా లేదు మా మమ్మీ వాళ్ళు బయటికి వెళ్ళిళ్ళు ఇంక రాలే అమ్మ వాళ్ళ ఇంటికెళ్
హు ఏంటే ళ్ళిర్రు మమ్మీ వాళ్ళు
మా అమ్మమ్మ వాళ్ళింటికి
నువ్వు కుడా ఏళ్ళపోయినావ్
నేను ఆటు వెళ్ళలేదా నేను అటు వెళ్ళోచే వరకు వాళ్ళు వెళ్ళొచ్చిళ్ళు
ఆహా
అతేర్లే ఇప్పుడు
ఇప్పుడు నైటా
వస్తా అన్నారు ఈ ఎయిట్ చి నైన్ టెన్ వరకి
రాకపోతే బాగుండు
ఆహా
ఏం లేదు తిన్నరా అని
ఏ తినలే ఇంకా నువ్ వచ్చి వండోచ్చుగా
వదం అనుకుం లే కాని
మ్
మధ్యలో
ట్రక్ మిస్ అఇందా
కాదు బస్మిసైంది
ఏ ఎందుకు బస్కి ఏమైంది
బస్సు ఓన్లీ అందమైన అమ్మాయిలు ఉన్నప్పుడే బస్సు ఎక్కాలంటే
మ్ హు ఉంటారుగా మొత్తం మీ బ్యాచ్
ఎవ్వరు లేరు మా ఫ్రెండ్స్ తో పని లేదు
మ్ హు
కానీ టూర్కు పోవాలన్నాడు మా వాళ్ళు
యాడికి పోతరు ఎయాడ్కి
ఆ కొంచెం దగ్గర ఊరు పాట్లనే ఉంది అది ఆడికి పోదామని
ఎప్పుడో
ఎప్పుడు అని టైం తెలియదు బట్ సర్ప్రైజ్
నిజంగ
నిజంగా సడన్గా సర్ప్రైజ్
అవునా
ఆ ఒకవేళ తన్ను వాళ్ళు వస్తే ఒకవేళ బాగుంటది. ఒకవేళ రాకపోతే నాక్ ఇబ్బంది.
ఎ ఎవరు?
ఏమో కొంతమందికి
అవునా నాక్ గుడా చెప్పకుంట పోతవా
అదే వచ్చేదే ఆడికి కాబట్టి నీకి చెప్పి రావాలా?
ఆహా ఇదెప్పుడో
ఏమో సార్ చెప్పిండ్ కదా సడన్ సర్ప్రైజ్ అని
అలాంటి సర్ప్రైజ్ ఇయ్యమాక్ షాక్ అయి సచ్చిపోతా.
ఏమో మరి ఎప్పుడొస్తరో గుడా తెలీద్ సడన్గ సర్ప్రైజ్ లాంటి ఒక షాకింగ్ ఏమో తెలీద్ నా గుడా ఎప్పుడొస్తనో కనీ పక్కా రా రావాలన్ ఉంది.
మ్ హ్ వచ్చిన అంటే భయపడుతా చెప్పెల్లు
భయపడడానికి ఏం ఉండవు చెప్పినగా నేనూ అందర్నీ హార్ట్ని చూస్తా.
అవ్వ
హార్ట్తోనే చూస్తా పేస్తో చూడ
మ్ హ్
మ్
ఎవరెవర్ వత్తున్నారు మరి
ఆ ఊ అ ఆ తనకి ఇష్టం ఉంటే మా ఫ్రెండ్స్తో వస్తా లేకపోతే నేను ఒక్కనే ఎళ్తా
మ్ మీ ఫ్రెండ్స్తోటే రమ్మన్నారు.
ఆ అట్లైతే ఇగ ఒకా రొండు, మూడు బ్యాచ్లు అంటే
ఆ గ్యాంగ్ నేస్కొన్ గ్యాంగ్ నేస్కొన్ దిగుతారా
ఆ
గ్యాంగ్ నేస్కొన్ వత్తారా
గ్యాంగ్ అంటే ఏమో తెలీదు మళ్ళ ఒకవేళ గ్యాంగ్ చూసి తను భయపడ్తే ఇబ్బంది అయిపోతద్ వద్దులే ఒక సింగిల్గెళ్తా.
నిన్ను చూసే భయపడతు మళ్ళ గ్యాంగున్ చూత్తే ఉరకాలిగ.
అనుకుంటా నేన్ అంతా బాగోను బాన్ నేన్ బాగుంట.
అబ్బో
నిజంగ అంటే మా ఫ్రెండ్స్ అన్నరు నాకు తెలీదు.
మంచిదేలే
ఆ మనకి ఫాలోయింగ్ గుడ బాగుంది.
నీకేంటి మొత్తం ఫాలోయింగ్ అయినా
కా ఓన్లీ మా మా దగ్గరే ఇక్కడ ఫాలోయింగ్ బాగుంటది.
మ్ మీ దగ్గరే ఉంటే, మీ దగ్గరే ఉంటది బైటిక్ పోతే బైటుంటది.
ఆ వరంగల్ అత్ ఆడికొ త్తే వరంగల్ సైడు బాగుంటదన్కుంటా.
మరి రావచ్చుగ.
రావాలని ఉంది బట్ తను భయపడుతా ఏదో అన్నది అందుకే రా రవాలన్న ఆలోచిస్తాన్న
ఏమంది
మ్ భయపడుత నిన్ను చూసి సంథింగ్ అన్నది
అవునా
మ్ మ్ లేపోతే వచ్చేటోన్ని లేగాని అది అట్లా అనంగానే ఇగ ఎందుకో రావాలనిపించట్లే నాకు
అయ్యో ఏది
మ్
నిజంగా వత్తరా
రావాలి చెప్పినగా రావాలని ఉంది నాకు ఇంకా చాలా రావాలని ఉంది అంతా మంచి మనసుతనది
అబ్బ్ అంతలేదు లే అక్కడ
దాన్ని చూడాలని రోజు రోజుకి తప్పించి పో
ఏందీ దీన్ని ఎమన్ రు దీంట్లో అనోద్దులే అది
నిజంగా తనక్ తనకి చూడాలి చూడాలీ అని రోజు తప్పించిపోతున్న ప్లస్ నిద్ర పట్టట్లే
మంచిగా రోజు పడుకుంట గేమ్ ఆడుకుంట
గేము గేమ్ లో ఒక అమ్మాయితో అడుత ఆ అమ్మాయి మాట్లాడుతదిగా నాకు ఆ అక్కలి కూడా ఏవ్వద్దు తెలుసా అట్లా మాట్లాడుతది
అవ్వ
తను మాట్లాడితేనే కడుపు నిండిపోయింది నాకి
ఇగ అంత మంది ఉన్నారు అంత మంది ఫ్యాన్ ఫాలో ఇంగ
లేదు ఒక్క అమ్మాయితోనే కని అమ్మాయి మాట్లాడు నాకు కడపు నిండి పోఇద్ధి నిజంగ
ఏప్ తిన గివ్ ఆలుగడ
ఆ అమ్మాయి మాట్లాడుతె నాకు ఎందుకో కడుపు నిండిపోయిద్ది మా మమ్మి ఎన్ని కరీలు ఏం కరీచేసినా అసలు తినబుద్ దే కాదు
అ మరి నీను మాట్లాడుతె
నువ్వు మాట్లాడితే కూడా అట్లనే ఉంది
అట్ల ఎట్లా ఉంటది అట్లా ఎట్ల ఉంటది
అట్ల ఎట్ల ఉంటదంటే ఏమో తెలియదు నాకు కూడా కానీ
ఎందుకు అడుగుడు తినక్ తినక్ అయితే ఇవాళ ఉపవాసం ఉండు
మీరు కాల్ చేసిర్రు గ ఇగ తినను
అబ్బ అట్లా అంటారు అట్లా పోయి తింట్రూ మమ్మీ కా మమ్మీ పెళ్తుంది కిందికి పోయి తినాలి అని చెప్తారు
ఆ
హలో
మ్ చెప్పండి?
మీరలా మధ్యల డివియేట్ అవ్వకూడదండి.
అవునా మీరు మాట్లాడ్తేనే నాక్ నోట్లో నుంచి మాటల్ గుడా రావట్లే
ఏమైంది కరిగిపోతున్నారా అలా
కరిపోవడం ఏంది అసలూ మైండ్ పని చేయట్లే ఫస్ట్ అఫ్ ఆల్ నాకి
అయ్యో! మీ బ్రేయిన్ మా దగ్గరుంది అందుకే
అవును నిన్నా బ్రెయిన్ ఏంది మొత్తం బాడీలో ఉన్న పోర్ట్స్ అన్ని తన్ దగ్గరే ఉన్నయి.
అవ్వ
మెయిన్ పాట్ దాన్ దగ్గరే ఉంది.
మ్ మాక్ మాకొచ్చేలాగుందండి హార్టెటాక్ ఆ
హార్టెటాక్ ఏమో గని నాకి గుండె జారిపోయింది తెల్సా ఒక రోజు
ఆహా ఎప్పుడో?
తను ఒక్క రోజు బ్లాక్ సారీ కట్టుకుంది. అసలు ఆ... రోజుంది అస్సలు ఆ బ్లాక్ సారీలో మామూల్గ లేద్ అసలు కళ్ళు చెదిరిపోయినయి నాకైతే నా కళ్ళు చెదిరిపోయినయి. ఒకా అర్ధ గంట సేపు తన ఫోటోనే చూసినా అనుకోండి ఇగ
ఆహ ముస్లామ లాగుంది.
అసలు నా ఛార్జింగ్ అయిపోయే దాక తన ఫోటోనే చూసింన్ నేనైతే
ఓహో
అంత అందంగుంది.
అంతేం ఉండదండి అక్కడ కన్ కనిపిచ్చేయన్నీ నిజాలు కాదు కదండి.
అది అంత అందం వాళ్ళ మమ్మీ నుంచి వచ్చిందో వాళ్ళ డాడీ నుంచి వచ్చిందేమో గనీ అసలు
ఆ
అందానికే ఆదేశం అనుకోండిగ అందానికే ఆదేశం ఆమా
లేదండి అ ఆళ్ళు బాగుంటర్ కనీ ఆ అమ్మాయి బాగుం
ఆ అందం చూసి మీరు గుడా కుళ్లుకుంటరు. తెల్సా ఆ అందం చూసి మీరు కూడా కుళ్లుకుంటరు అంత అందంగుంటది.
ఓహో మాక్ తెలీదు మాకెప్పుడు అన్పీయలే అంత
ఉమ్ అబ్బాయిలంత తనకెళ్ళే చూస్తర్ తెల్సా
ఆ అంత లేదండి ని
తనేంది అంతా తనేంది అంత అందంగుంది అ మ్మాయి ఎట్లా వాళ్ళ మమ్మీ పోలికా వాళ్ళ డాడీ పోలికా వీళ్ళ డాడీ ఎంత అదృష్టమంతుడో అన్ కుంటాన్లు అందరు
అదైతే నిజంగ బాగుండేద్ లెండి.
నిజంగా అలా వాళ్ళ డాడీ అదృష్టం. ఇంత అందమైన కూతురు పుట్టింది ఎంతా పుణ్యం చేస్కుండో వాళ్ళ డాడీ
అవునా
ఉమ్
చెప్తాన్లే ఆళ్ళ డాడీక్
దాని చూడాలండి రోజూ నాకు చెప్తున్నగా అసలు రోజ్ చూడాల్ రోజ్ చూడాల్ రోజ్ చూడాలనీ అనుకుంటలే గనీ తను బిజీగా ఉంటది అంటే జాబు అయి ఇ కెరియర్, ఫోకస్ అయన్నీ అయి ఉంటది.
ఆహా!
మరి తననెందుకు డిస్టర్బ్ చేయడమనీ నేన్ గుడా కాల్స్ తగ్గిచ్చడం, తగ్గిచ్చిన
అయితే కాల్స్ తగ్గిచ్చింది మీరు బిజీ ఉండడం వల్ల కావచ్చులెండి.
నేను బిజీ ఇక్కడ పాపం తన కెరియర్ జాబ్ గీబ్ మొన్న అయితే అయిందం టా ఏదో..... చేసిందంట. మళ్ళ ఎందుకు తనన్ డిస్టర్బ్ చేయడం అని నేన్ గుడా అంత నా వల్ల డిస్టర్బ్ అయితుందేమో అని
అంత లేదులెండి.
రమ్మనండు నిన్నా నేనెందుక్ తనన్ డిస్టర్బ్ చేయడం అనీ చెయ్యట్లా.
మీ పర్సనల్ ఇష్యూ వల్ల మీరు మాట్లాడ్లేదు కావచ్చు లెండి.
ఆ మాకే పర్సనల్స్ లేవు కనీ పాపం తను చాలా మంచిది ఎంత మంచిదం టే నాకు మాటల్ చెప్పడానిక్ మాటల్ కూడా రావ్
ఆ
లైఫ్లో తన్ తను మాట్లాడినంత నాకు ఏ అమ్మాయి ఎవ్వలం త మాట్లాడ్లే. తను మాట్లాడ్తెనే నాకు ఏదో ముత్యాల్ రాలినట్టు అలాంటి ఫీలింగ్ వస్తది. తనన్ ఒక్కొక్కసారి అంట కూడా నువ్వు చూడు మాట్లాడ్తె ముత్యాల్ రాల్తయేమో అనుకొని అడిగినా రాల్నై అన్నది. తనను అడగాలె మరి ఏమో నాకు రాల్నై అన్నయ్ అన్నది.
అవునా నేన్ కనుక్కుంటాన్ లెండి. మీర్ కనుక్కొన్ చెప్పండి రాలినయా లేదా
మ్ చెప్ చెప్తా నేను ఫోన్ చేస్తా అన్నదిలే గనీ చెప్పినగా ఇందాకా తను పర్సనల్స్ కొంచం బిజీగుం టలేవని
ఆ హ